ఏం చేసిరాని, ఏం చేయట్లేదు ఇప్పుడే మా స్కూల్ ఫ్రెండ్స్ కాల్ చేశారు, మాట్లాడుతాఉన్న.
అవునా, ఎంతైనా స్కూల్ డేస్ చానా బావుంటుంది కదా?
ఆ, స్కూల్ డేస్ లోనే బాగుంటది, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్నాం అంటు కూడా.
అవునా? అయితే మీ ఫ్రెండ్స్ ని చానా మిస్ అయితున్నావ?
ఆ స్కూల్ డేస్ని ఎవరు మిస్ కారు చెప్పు? నువ్వు కావట్లేద?
అవుతున్నాను, ఉమ్ ఎప్పుడైనా అందరూ కలిస్తే రీయూనియన్ కూడా పెట్టాల.
ఉమ్, ప్లాన్ చేస్తాన్నార మరి మీ ఇటు రీయూనియన్ కోసం?
ఆ, ఏమంటే అందర్ రూ నంబర్లు అందరు వేరే వేరే చోట అందరు సెటిల్ అయింటారు కదా, అందుకు చూడాలి. ఇంకా?
ఉమ్, మేము మా స్కూల్ లో ఉన్నప్పుడయితే చాలా ఎన్ ఎంజాయ్ చేస్నామసల్, ఎన్ని? త మా సార్ వాళ్ళతో అంత తిట్టించుకుంటా ఉండేది. క్లాసులన్నీ ఎగ్గొట్టేసేది, గేమ్స్ పిరియాడ్స్ పోయేది.
ఉమ్, ఎంతైనా బాగ ఎన్ ఎంజాయ్ చేసినారు కదా.
ఆ ఇప్పుడు ఇప్పుడు ఉండే స్కూల్ వాళ్ళకు అసలు స్పోర్ట్స్ పిరియడే ఉండదు
ఆ ఏందుో అసలు చనా మారిపోయినాయి
హుమ్
అయితే మీరు స్కూల్లో ఎప్పుడైనా అల్లరీ చేయలేదా
చేస్తా అంట చాలా చేస్తా అంటే అసలు మా పిటీ సార్తో రోజు ఈవినింగ్ మాకి ప్రతి ఫ్రైడే ఈవినింగ్ వచ్చి డ్రిల్ ఉంటుందన్నమాట ఆ డ్రిల్ల్లో వచ్చేసరికి ఇంకా పిటీ సార్ చేపిస్తా ఉంటాడు అవి ఎక్సర్సైజెస్ మేము చెయ్యము అందరి ముందు పిలిచి స్టేజ్ ఎక్కిపించి చేపిస్తాడు
అవునా
మెంట్లు మళ్లీ ఫైన్లు కలెక్ట్ చేయడం
హ
ఇట్లా అవన్నీ చేస్తాంటే మ
ఓ అయితే ఫైన్ కలెక్ట్ చేసి మీకే ఇస్తారా
లేదు లేదు ఫైన్ కలెక్ట్ చేస్తారు కానీ అదేమి మాకు యూస్చేయరు స్కూల్ కోసమే ఏమన్నా గేమ్ కిట్స్ కానీ షటిల్ బ్యాట్స్ కాక్స్ క్యారబోర్డ్ కాయిన్స్ ఇట్లాంటివన్నీ కొనుక్కొని వస్తాండే మా సారు
ఓ మేమైతే గిన అలాగా ఫైన్ ఎప్పుడైనా కలెక్ట్ చేస్తే చిల్డ్రెన్స్ డేకి కేక్ గాని మాకి మాత్రమే పెట్టేసుుకుంటాంటిమి
ఓ అంటే మీరు మీ సార్ వాళ్ళకి ఇవ్వరాా ఫైన్ కలెక్ట్ చ్చేసిండేది
ఆహా ఇవమ్ మేమే తినేస్తాం ఉమ్ హు
మరి ఇప్పుడు కూడా అందరూ మీరుఒకే చోట ఉన్నారా మీ స్కూల్ ఫ్రెండ్స్ మీరు అందరుూ
సెలవు రోజు అందరుూ ఒక సినిమాకి పోయిన్ టిమీ
ఉమ్ ఏం సినిమా అయిపోయినారు
అది చిరంజీవిది మనా శంకరవర ప్ర్రసాద్
ఆ ఓకే ఓకే ఆ సినిమాకి పోయినారా
ఆ ఆ సినిమా చాలా బాగుంది కామెడిీగా
నేను కూడా చూసనను అసలు చాలా రోజుల తర్వాత ఆ చిరంజీవి మంచి హీ
అవును చానా బాగుందా సినిమా
ఆ అయినా దాంటో చిరంజీవిని చూస్తే ఏదో వింటేజ్ లుక్ వచ్చింది ఇంకా అంతా ఆ ముందు లాగా వచ్చిన అసలు ఏజ్డ్ పర్సన్ లాగానే కనిపలేదు అసలు
అవును ఇంకా నైన్ తారా అట్లా ఎంట్రీ ఇవ్వగానే సుందరి అని
ఆ పాఠ బా బాసింగ్ చేసినారు అది అసలు ఆ సాంగ్ కి ఇది ఆ ఈ మోడ్రన్ కథకి ఓల్డ్ సాంగ్ అంతా
అవును ఆ ఇంకా విని వెంకటేష్ మధ్యలో వస్తడు చూడు అది హైలైట్
ఆ దాంట్లో కటింగ్ చూసినవ వాసి అసలు ఏం ఉంటుందో వాడి కట్ ఎడిటింగ్ వాడిస్ స్టైల్ ఆ స్వాగ్ బలే ఉంటుంది
మ్
కానీ కొంచెం మధ్యలో ఎమోషనల్ సీన్స్ కూడా అన్ని చానా ఉన్నాయి మంచి స్టోరీ బాగుంది ఇంత అనిల్ రావుప్పుడి సినిమాాల అన్ని హిట్ చేపిస్తాడు
క్ర్రింజీ స్టోరీ అయినా కూడా
హా అది క్లాసి గా తీస్తాడు అస్సల్
చాన తెలివైన డైరెక్టర్
ఇప్పుడు ఉన్న వాళ్ళలో మం మంచిగా ఫామ్ లో ఉన్నాడు అసలు
అవును అస అసలు చిన్న స్టోరీ అయినా కూడా తక్కువ ఖర్చు బా చేస్తాడు అనిల్ రావిపూడి
మ్
ఇంకా పటాస్ చూసావా అనిల్ రావి పుడివి
పట్టాస్
బాగుంటుందావ అది సినిమా
అవును ఫుల్ కామెడి సినిమా కదా అది
ఆ కమ్డిస్ సినిమా బాగుంటుంది అస్సల్ ఇంకా నువ్ నువ్ ఏ సినిమాలు చూల్లేదా
ద్య ఏం సినిమా చూడలే మొన్నొక్కటి చూసినా సర్వం మాయ అని ఆ అది డబ్బు మూవి అన్కోండి య తెలుగు మూవీ ఏం కాదు
అవునా
మ్ అది చూసిన అది చానా బాగుంది అసలు అది లాస్ట్ లో కానీ కొంచెం వాడ్తామ్
అదా నేను అది చూసా గాని
ఊమ్
మంచి ఫీల్ గుడ్ మూవీ అది.
ఆ అవునవును కానీ దాంట్లో అది హీరోయిన్ హీరో ఎట్లా అమ్ ఈ హీరో పరిచయం ఉందా, లేదా అని చూపించింటే ఇంకా బాగుండేం
ఏమర్థం చేసుకున్నానంటే ఆమె ప్రేమించిండేది వేరే. రే వాడిని ఇంగ మామూలు దయ్యం అయిన తర్వాత వీడి ప్రేమలో పడిపోతుంది కాబట్టి ఇంకా వాడి పేరు ముందు వాడి పేరు కాబట్ చి అదే కాబట్టి ఇంకా అమ్మ వెళ్ళిపోతుంది.
ఓకే ఓకే కన్ నే అనుకున్నా అంటే ప్చ్ మేబి ఆమె ఇవి తప్పని చూసింటుంది. ఆ చ్ చూసి ఇంకా ఇష్ట బడి ఉంటుంది అది ఇంట్లో వాళ్ళకి చెప్పింటాది. కానీ ఆ అప్ప ఇంకా ఆ ఏజ్ ఎక్కువ అట్లా, ఎట్లా అని ఏమైనా చెప్పి వద్దని వింటాడేమో దానివల్ల ఆమె లేకపోతే ఆ అన్ అన్ని స అది ఏమి వాళ్ళ తమ్ముడి ఫ్రెండ్ వాళ్ళతో ఫస్ట్ అక్కడ దయ్యంలాగా పోయి మళ్ళీ ఎందుకు ఇ పద్దకి వస్త ఉంది చ్ ఏదో ఒక కనెక్షన్ ఉంటుందేమో మొ అని అనిపించింది నాకు
అది నిజమే కానీ రీ సలో ఇంకా చూస్తా అంటే గిన అట్లా చెప్పారనమాట.
అది ఒక్కటి సస్పెన్స్ లేదు. ఆ చెప్పేసింది ఏంటే కొంచెం
ఆ కొద్దిగా క్లారిటీగా ఉంటాండ అందరు అయితే గిన అట్లే అనుకుంట.
అసలు దాంట్లో ఆమా హిరోయిన్ ఎం త బాగుందో ఆమెని దేయ్యం చేసేసినారు
అవును ఇప్పుడు మాడ్రన్ దెయ్యం అన్నమాట టామె
ఆ ఫోన్ ఫోన్ కోసం అస వస్తుంది బట్టలు ఆర్డర్ పెడుతుంది చా భలే ఉంది అసల్ అది
అవును ఆ బయపెట్టు కూడా బయపెట్టదు
మ్
మ్ ఇంకా కపుల్ ఫ్రెండ్లీ మూవీ చూసావా
కపుల్ ఫ్రెండ్లీనా ఆహా లేదు లేదు చూడలేదు నేను అది
దాంట్లో హీరో ఎవడంటే మ్యాడ్ ల్లో వాడు డీడీ ఉంటాడు చూడు జంబూ మొఖం ఓడు
ఆ అవును
వాళ్ళ అన్నయ్యే అన్నమాట వాళ్ళ అన్నయ్య ఆ
ఆహా
వాడిది కూడా బాగుంది సినిమా ఈసారి చూడు ఎపుడైనా అది సినిమా
ఆ దేని గురించి అ దీ
అది ఒక్క లవ్స్ స్టొరి గురించే ఆమెకు బాగుండదన్నమాట లాస్ట్ లో
మ్
ఇంకా అదే అట్లా బాలేకోకున్నా కూడా ఆమెకు ఆమెని జాగ్రత్తగా చూసుకుంటాడు హీరో అది మంచి కథ అనమాట ఈసారి చూడు సస్ ఇప్పుడే చెప్
ఒద్దు ఒద్దు లే ఇప్పుడే చెప్పద్దు ఈ నేను ఈ వీకెండ్ అట్లా ప్లాన్ చేసి చూస్తా
ఆ చూడు బాగుంది అది
మ్ ఇప్పుడు ఇంకొకటి మూవీ కూడా అనుకున్నా నేను విత్ లవ్ అని ఒక తమిళ్ డైరెక్టర్ తీసింది అంటే వాళ్ళదే టడబ్బింగ్ మూవీ అది చూద్దాం అనుకున్నాను అది కూడా బాగుందంట అసలు రీల్స్ లో మొత్త
అవునా ఇ చూడాల నేను కూడా విత్ లవ్ మూవీ నా పేరు
చూద్దాం అనుకుంటాన్నాను అసలు అంటే వాళ్ళు ఆ స్కూల్ స్కూల్ డేస్ లో అయితే కొంచెం స్టోరీ తెలిసింద అనమాట నాకు వాళ్ళు స్కూల్ డేస్ లో ఉంటారు ఒక ఫోర్ మెంబర్స్ ఆ ఫోర్ మెంబర్స్ అమ్మాకి ఇంకొక అబ్బాయిని ఇంకొక అంటే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉంటారు వాళ్ళు వాళ్ళని ఇట్లా వాళ్ళు అంటే విళ్ళకి ఇష్టం వాళ్లంటే వాళ్ళకి ఇష్టం అట్లా ఉంటుంద అనమాట కాకపోతే ఇప్పుడు మెయిన్ హీరో హీరోయిన్ వాళ్ళు కా వాళ్ళిద్దరు కాకోకుండా వాళ్ళిద్దరు ఇంకొక ఇద్దరిని ఇష్టపడతారు
అవున్లే
ఆ మళ్ళీ వాళ్ళిద్దరికి ఇంకా అదే వాళ్ళు ఇష్టపడిన వాళ్ళకి వాళ్ళు వేరే పెళ్ళిళ్ళ అయిపోయింటాయి వీళ్ళిద్దరుూ లాస్ట్ కలుస్తారు అనమాట
అవునా
అట్లా అట్లా వస్తుంది ఏదో స్టోరీ కొంచెం మళ్ళీ వాళ్ళు వాళ్ అదే వాళ్ళ ఫ్రెండ్స్ కో అదే వాళ్ళు ఇష్టపడిన వాళ్ళ దగ్గరి పోయి వాళ్ళ అంటే వాళ్ళంతా సెటిల్ అయిపోయింటారు అక్కడికి పోయి వాళ్ళతో మాట్లాడి ఆ జర్నీ అట్లా ఉంటుంది
అవునా అయితే తప్పకుండా చూస్తా నేను కూడా హీరో వచ్చసి మొన్న మూవీలో డైరెక్టర్ కదా
ఆ టూరిస్ట్ ఫ్యామిలీ ఒకటి వచ్చింది కదా సినిమా
ఆ
దాంట్లో ఆ అవునవును యాక్టింగ్ బాలే చేస్తాడు అసలు అయిపకి లాస్ట్ ఇయరే పెళ్లి అయింది అనుకుంట డైరెక్షన్ అక్టోబర్ లో అట్లా అయిందేమో
ఓ
హమ్
ట్యూరిస్ట్ ఫ్యామిలీ కూడా బాగుంటుంది కదా వాడు తీసిండేది
ఉమ్ అది కూడా బాగుంది
హ్మ్
ఉమ్ ఇంకేమ్ మరి
నువ్వే చెప్పాలి ఉంటాం మరి
ఆ సరే అయితే మరి
ఆహా